హాలో
అహ్ బావున్నదా.
ఆహ్ బాగున్న మీరు బాగున్నారా.
ఉమ్మ్ బావున్న ఏం చేస్తున్నరు
ఇందాకె తినేసి వచ్చా అట్లా కూర్చున్న లాప్టాప్ ముందర ఏసుకొని ఇంగ దగ్గరలో ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాదా
ఉమ్మ్ ఉం
ఇంకట్ల ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుదాము అని
అవునా
మీరు స్టార్ట్ చేసారా
ఊ లేదండి మాకు గుడా ఈ ఫ్రైడే మాకు గుడా ఒక డ్రైవ్ ఉంది మా కాలేజ్ లో కాగ్నీజెంట్ నుంచి వస్తాన్నారు వాళ్ళు
ఇంకా దానికి గూగుల్లో పొయ్యి కోడ్స్ చూస్తాన్నా ఏము నా వాళ్ళ కంపెనీల ఎవేవి ఇస్తారు అని చూస్తాన్నా ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అని
అవునా
ఊహూ
కదే మంచిగా స్కిల్స్ ఉండాల ఆ రెజ్యూమే మంచిగా ప్రిపేర్ చేసుకున్నావా
లేదండి అసలు చేయాలి అది ఇంతవరకూ నాది సరిగ్గా రెస్ జ్యూమే నే లేదు
చేసుకోవాలి గదా ఇంగ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి ఇంక ఇంటర్వ్యూస్ కి అదే గదా ఫస్టు రెస్యూమే సి వి ఉమ్మ్
మాకి రీసెంట్ గా ఒక వర్క్ షాప్ జరిగిండే
ఏం వర్క్ షాపు
ఈ నాంది వాళ్ళు మహేంద్ర వాళ్ళు వచ్చి ఇచ్చినార్ మాకి వర్క్ షాప్ ఇట్లే ఓ కమ్యూనికేషన్ పైన కమ్యూనికేషన్ పైన సాఫ్ట్ స్కిల్స్ పైన రెస్యూమే ఇట్లా బిల్ట్ చాలా బా బాగా చెప్పినారు నేను మీ కాలేజ్ లో గూడా విన్నాను ఈ డ్రైవ్స్ ఇది వర్క్ షాప్ జరిగింది అని మీరు అటెండ్ కాలేదా
అంటే ఇంక మా బ్రాంచ్ కింగా కాలేదండి మాకు నెక్స్ట్ వీక్ చెప్తాం అన్నారు
ఆ
ఊ
చానా మంచిగా చెప్పినారు వాళ్ళసలే బోరే కొట్టలేదు యాక్టివిటీస్ గూడా చేపిచ్చినాడు చాలా మంచిగా చెప్పినాడు ఆం
ఇంటర్వ్యూ క్వషన్స్ ఎలా అడుగుతారు ఏమన్నా చెప్తారా
ఆ ఇంటర్వ్యూ క్యూస్షన్సు చెప్పినారు అంటే ఫస్ట్ మనం డుసు డోన్స్ అవన్నీ ఉంటాయి కదా చెప్పినారు
ఆ
ఇంగొచ్చి మ మనం ఎందు ఆ ఆ ఎట్లా వెళ్ళాలా అంటే ఏం అటైర్ వేయాల్ అంటే ఏం డ్రెస్ వేయాల ఏం ఫార్మాట్ లో ఉండాల
ఆ
వాళ్ళు కింద నుంచి పై వరకూ మొత్తం చూస్తారు బిహేవియర్ బావుండాల డ్రస్సింగ్ స్టైల్ మంచిగా ఉండాల ఎట్లా కూర్చోవాల
ఆ
అవన్నీ చెప్పినారు మీకు ఏమన్నా ఇంటర్వ్యూ కొషన్స్ చెప్పినారా ఏమన్నా ఎగ్సాంపుల్ గా ఇంట్లుండాలా అంట్లుండాలా అని యేమేం క్వొషన్స్ అడుగు
మాకే మాకైతే సాఫ్ట్ స్కిల్స్ అని ఒక అంటే వీక్లీ వన్స్ క్లాస్ ఉంటది ఒక హవరు ఆ హవర్లో ఐతే ఒకసారి గ్రూప్ డిస్కర్షను జాబ్ ఇంటర్వ్యూస్ అలా చెప్తారు ఇంకా ఫస్ అయినా వాళ్ళు రెజ్యూమే అడుగుతారు
ఆ
ఇంకా రేజ్యుమె సబ్మిట్ చేసింటే అందులో మనం స్కిల్స్ మెన్షన్ చేసింటాం కదా
ఆ ఆమ్
వాట్లో క్వశ్చన్స్ అడుగుతారు ఇంకా మనం అక్కడ ఏవైతే తే మెన్షన్ చేసింటామో వాటి గురించి బాగా తెలుసుండాలి కొంచం
ఆమ్
ఉమ్ మళ్ళీ ఇంకా ఫైవ్ ఇయర్స్ తరువాత నువు ఏం చేయ్ ఎలా ఉండాలనుకున్నావ్ నీకే ఆ నీకే ఎస్క్ స్కిల్స్ తెలుసు నీ సాలరీ ఎక్సపెక్టషన్ ఏమి
ఉన్నాయా మా కంపెనీ పైన మీ స్ట్రెన్సు వీక్నెసెస్
ఆ నిన్ని నిన్ను ఎందుకు హైడ్స్ ఆ అవే హైడ్ చేసుకోవాలి
క్వశ్చన్స్ అడిగిదే
ఆ మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉంటాయి కదా అంటే ఏదన్న ఒక ప్రాబ్లం వాస్ తే దాన్ని ఎలా తీసుకుంటావు అంటే మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్ అంటే క్యాపబుల్టీ ఎంత ఉంది అని చెక్ చేయనికి అలా అడుగుతారు వాళ్ళు ఏ ఇంగా క్రియేటివ్ థింకింగ్ ఎలా ఉంది అనేసి ఆ ఇంకా ఏదన్నా ఒక ఇ ఇన్సిడెంట్ అలా ఎక్సమ్పల్గా ఇస్త తరంట అదే ప్లేస్ లో నువుంటే ఏలా రియాక్టవుతావు అన్నట్టుగా అట్లా అడుగుతారు అని చెప్పారు
ఉమ్ ఫస్ట్ వెళ్తానే సెల్ఫ్ ఇంట్రోడక్షన్ అడుగుతారు దాంట్లో మంచిగా స్ట్రాంగ్ గా చెప్తే ఇంకా ఇంకా అక్కడే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సెలెక్ట్ అయిపోయిన నెట్టు
ఆ
మధ్యలో ఆ ఊ అట్లే ఏం అనుక్ కోకుండా మంచిగా కాన్ఫిడెంట్ గా ఎంట్యుయక్సిజ్ గా ఉండే ఉంటే
ఇంటరవ్యూకి ఆన్ టైములో ఉంటే ఇవన్నీ మ్యాటర్ చేసా ఆ డ్రెస్ బాగుండాలి ఆ ప్రాక్టీస్ ఇంగా అంతా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలంటా వెళ్ళక ముందు మనం ఆ కంపెనీ పైనే రీసెర్చ్ చేసి వెళ్ళాలంటా
ఆ అవున్లే కంపెనీ గురించి తెలుసుకోవాలా బ్యాగ్రౌండ్ అంతా
ఉమ్ అవును
అక్కడ ఏ స్కిల్స్ వాళ్ళని తీసుకుంటారు ఏమి అనేసి
గ్రూప్ డిస్కషన్ లో కూడా లీడ్ లీడు తీసుకోవాలంట మంచిగా మన పాయింట్స్ని ప్రెజెంట్ చేయాలంట
స్కిల్స్ అన్నీ అక్కడ చెక్ చేస్తారు
మెయిన్ గా మన కాలేజీ లో ఎవరైనా వెళ్లర్ సిఆర్స్ అంటే మెయిన్ గా వాళ్ళని ఫస్ట్ తీసుకుంట అంట ఎందుకంటే వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అంట కదా కొన్ని కంపెనీస్ అయితే
పర్ చేసిన టీం ని మంచిగా లీడ్ చేసి సక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేసి ఉమ్
మళ్ళ ఆ గ్రూప్ డిస్కషన్ లో జస్ట్ మనం మెంతి గా చేయకుండా కాన్సైస్ గా క్లియర్ గా ఉ దెలా మనం చెప్పే పాయింట్ అదొక ఆర్గ్యుమెంట్ గా మారకూడదు జస్ ట్ డిస్కషన్ లాగా మన పాయింట్ చెప్పాలి అంతే అక్కడ.
మీలాగ. మ ఇంగ డిబేట్లాగా ఉండకూడదు.
అవును
అందరికి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాల
మనం ఇవంతా అక్కడ మంచిగా చేయాలంటే ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేస్తా ఉండాలి ఎక్కడైనా ఫ్రీ టైమ్ లో బయటకు వెళ్ళో లేకుంటే, అద్దం ముందరా నిలబడో మీర్రర్ మీద,
ఆ అవునవును సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇంకా మిర్రర్ ముందరా నిల్చోని చెప్పుకోవడం బెటర్ బాగా అది అది ఎం త మంచిగ ప్రాక్టీస్ చేస్తే అంత మనకే బెస్ట్ దు గ్రూప్ డిస్కషన్ అవై తే లేటెస్ట్ ఏమైనా టాపిక్స్ అలా ఉంటాయి కదా అట్లా ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఒక టాపిక్ పైన అట్లా డిస్కస్ చేయడము అది బాగా హెల్ప్ అవుతుంది. గిప్పుడం ఇంకా మళ్ళీ అక్కడ మనకి ఏమి టైం ఇవ్వరు కదా ప్రిపరేషన్ ఆన్ ది స్పాట్ వాళ్ళు ఏది ఇస్తే అది మాట్లాడాల ఇగో ఇప్పుడు ఏ జాబ్కాయిన ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి కదా ఇంకా ఇప్పుడు ఫస్ట్ మెయిన్ అవే.
కొన్ని కంపెనీస్ అయితే కమ్యూనికేషన్ ని చూసి తీసుకుంటుంది ఇంకా కొన్ని కొన్ని అంటే ఒక సెవెంటీ పర్సెంటూ టెక్నికల్ స్కిల్స్ నీ చూస్తుంది. ఒక థర్టీ పర్సెంట్ కమ్యూనికేష న్ని కూడా బేస్ చేస్ బేస్ చేసి తీసుకునేసింది డైరెక్ట్ గా. ఎట్లా రెండు ఉండాల్సిందేలే కమ్యూనికేషన్ కూడా మంచి టు ఉండాలా, టెక్నికల్ కూడా మంచిగ ఉండాలా.
పవర్లు ఏమన్నారంటే ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తామో అంటున్నారంటా అంటే మనం చెప్పే ప్రతి మాట అంతా అది రికార్డ్ చేసుకుంటది.
దాన్లో కొంచెం నాయిస్ డిటెక్ట్ అయినా కూడా అయితే ఇంటర్వ్యూ పోతుందంట
ఉంగనే
ఇంకా ఒచ్చీ మ్మ్ డేస్యుమ్ ఎట్లా బిల్డ్ చేసుకోలని కూడా చెప్పినరు వర్క్షాప్ లో మాకి.
లింక్డిన్ గురించి ఏం చెప్పలేదా?
చెప్పినారండి ఆ లింక్డిన్ లో మనం లింక్డిన్ లో ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే పోస్ట్ చేసుకోవడం జాబ్ జాబ్ కి చానా ఇదీ యూజ్ అయితుందనీ చెప్పినా రు ప్లస్ ప్చ్ ఇంగా మనం ఏమైనా ప్రాజెక్ట్స్ చేసింటే ఏమన సర్టిఫికేట్ అంటే అన్నీ మంచిగా పెట్టి ఆ క్యాప్షన్స్ మంచిగా పెట్టీ హైడ్ చేసుకునేకి అది ఒక ప్లాట్ఫామ్ అనే తెచ్చుకునేకీ అదొక ప్లాట్ఫామ్
ఆ మనవి మన స్కిల్స్ అన్ని చూసి మరె డిటైల్స్ మనకు కాంటాక్ట్ అవ్వడానికి అట్లా మంచి పాజిబిలిటీ ఉంటంది అంటా. ఇంకా ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళు మనం వెళ్ళినప్పుడు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఏమి అడిగి చర్చిస్తున్నారంట.
మ్ ఇంకా
ఇంకా మళ్ళీ మనం మంత్ మంత్ అంటే వీక్ వీక్ కి అది అప్డేట్ చేసుకుంటా ఉండాలంట. లింక్డ్ ఇన్ అంటే ఏవో ఒకటి కొత్తవి నేర్చు కుంటా అందులో యాడ్ చేసుకుంటా, స్కిల్స్.
కాలేజ్ లో అయితే ఒక అమ్మాయి ఇంత వరకు లింకెడ్ఇన్నే డౌన్లోడ్ చేయలే, రీసెంట్ గా చేసింది.
అవునా ఎవరు అన్ అంటే, ఎవరు చెప్పలేదా మీకు లింక్డ్ ఇన్ గురించి ఇలా ఇలా అనేసి దాని వల్ల యూజస్
చెప్పి. ఏమో, ఆ అమ్మాయికి ఏమన్న బద్దకం ఎక్కువేమో!
మ్ ఇంగ జాబ్ విషయంలో ఇంక బద్దకం ఉంటే, ఇంకెట్ల కదా! కొంచం పేషన్స్ తో ఉండాల ఇం క ఇప్పుడు ఇన్ ఇంక రైట్ టైం కదా!
ఊ అమ్మయ్య, ఇంకో మెయిన్ పాయింట్ ఏం చెప్పినారంటే మా మేడము రెసుమేలో నెగిటివ్ అంటే నెగె టీవ్ అంటే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏం పెట్టకూడదంట. ఎంతొచ్చిందో అంతే పెట్టాలంట. ఇప్పుడు వాళ్ళు మనం మన రిజ్యూమే చూసే కదా వాళ్ళు క్వషన్స్ అడుగుతారు.
అవునులె. ఒకవేళ మనము ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడ, ఒకవేళ అది ఫాల్స్ అని తెలిసిందనుకో, మల్లి ఏ ఇంటర్వ్యూ కి కూడ అటెండ్ కానట్టుగా ఏదో ఒకటి చేస్తారంట వాళ్ళు.
మ్
ఇంకప్పుడు ఏది
ఆన్లైన్ ఇంటర్వ్యూస్ జరిగేటప్ ప్పుడు గూగుల్ అంటా వేరే సైట్ ఓపెన్ చేసుకొని, వేరే ట్యాబ్ ఒ పన్ చేసుకొని, అట్లా మాల్ ప్రాక్టీస్ చేసినా కూడ, వాళ్ ఆ కంపెనీ నుంచి బ్లాక్ చేస్తారంట. మల్లా ఆ కంపనీ,
ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారంటమ్మా ఆడ. మాల్ ప్రాక్టీస్ చేసి డిటెక్ట్ చేయడానికి. అంతా ఏఐ టెక్నాలజీ.
మ్ బాగ ప్రిపేర్ అయితాన్నారా అయితే?
ఆ స్టార్ట్ చేస్ ఏమన్న కోడింగు, సీ, పైథాన్ చూసుకుందామని, ఇంక అవి గ్రిప్ ఉన్
మ్
అదే ఇప్పుడు ఎక్కువ సి, పైథాన్ ఎ కదా! ఇంక దీంట్లో స్ట్రాంగ్ బేసిక్ ఉంటే బెటర్ అనేసి, ఆ
సరే అండి అయితే నా నాక్ కూడ ఇంకా ఫ్రైడే డ్రైవ్ ఉంది. రేపు ఒక్క రోజే టైమ్. ఇంక నేను కూడా చాన వర్క్ కౌట్ చేయాల.
ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా అలా ఉంటే ఇస్తుండండి
ఉమ్ సరే కచ్చితంగ.
మ్ బాగు థ్యాంక్ యు. మీకు కూడ ఆల్ ది బెస్ట్.
హ్మ్మ్ థ్యాంక్ యు. బాయ్.
ఆ